చెప్పదవడు
ప్పు
ఏం చెప్తుందే ఆ ల్యాబ్ లో ల్యాబ్ లో కూడా ఒకరు ఒక్కొక్కరు చెప్పుకొని మాట్లాడుకుంటా ఉంటారు
ఇప్పుడు కూడా నందుది అయిపోయింది రిషిదా్ అయిపోయింది భవ్య్యాధ అయిపోయింది
రిషిద్ అవ్వలేదంట
అమి మీ ఈ రోజు కంప్లీట్ అవద్ది నాతోనే ఏమి టూ టైమ్స్ మాట్లాడింది జయష్ీతో మాట్లాడింది ఆల్మోస్ట్ అ ఇంకా ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఎంత అయిపోతాయి
ఆ
ఇంకా ఎవరు ఆల్మోస్ట్ ఇంక అందరిదిే అయిపోయింది మా రూమ్ లో కూడా ఆల్మోస్ట్ బాగా ఇద అయిపోయింది స బ్లక్స్
అయిందంటే నేను ందుర నీకేం చేయిస్తాడే అని చెప్పినాను
ఉ
ఆ మెసేజ్ చేస్తే ఆ పిల్ల మళ్ళీ చెయని చెప్పింది
ఆ నా ఆ ఇంక మధ్యానం లంచ్ బ్రేక్లు ఇ మాట్లాడు ండా సరిపోద్ది నువ్వు మళ్ళ ఇ దగ్ర
ఆ ధను ధనుకి నెట్లేదు అ పిల్ల ఇంటికెళ్ళాలి లేదా మనమన్నా హాట్ స్పాట్ అన్ చేేయాలి
తను ఇప్పుడు నాకు కాల్ జేసింది నీకు నువ్వు నీ కాల్ ఎత్తే ముందు
ఆహా
ఆ ఏమంటే శ్రీలేఖతో మాట్లాడ తన్నా నేను మళ్ళీ కాల్ జేస్తా నీకు అనేసి చెప్పున్నా ఇంక ఆయమ్మికు చేయిచ్చు ఇంకా ను ఆహ లేదు వాట్సాప్ కాల్ చేసింది ఆ ఇంక సుహిత స నువ్వు ఒకళ్లు చేస్తే భవ్య కూడా జయి
భవ్య నాకు సెట్ అవ్వదులే గాని సునీతకి నాకు సెట్ అవ్వదు అబి చేసుకుంటుందంట కదా అభికి వస్తున్నాయి కదా కావచు అది రేపు నేను కనుక్కుంటా జయశ్రీత్ కూడా
జయశ్రీకి వస్తున్నాయ్ కాల్స్ జయశ్రీ మాట్లాడుతుంది అందరితో ఇంకా లతా మాట్లాడిద్ది లతా ప్పుడు చేయిచ్చు
లత ఇప్పుడు టచ్ లో లేదు కానీ చూద్దాంలే
ఏం గాదు ఆయమ్మి మాట్లాడిద్దిలే చేస్తే
ఆ
మన క్లాస్ లో ఆల్మోస్ట్ అందరివి అయిపోయినాయి మే ఫస్ట్ లో వచ్చిన చుడు వాళ్ళ అందరి అయిపోయినాయి
ఫస్ట్ లో ఎవరెవరికొచ్చిందో నా తెలీదు కదా
లతా భార్గవీ పర్వింద్ గూడ పర్వింద్ ప్పుడు అయిపోయి
పర్వింద్ నంబర్సు మామూలుగానే టచ్ లో లేన్ నేను పర్
నేను నీకు నువ్వు మాట్లాడ్ అంటే మా చెల్లెలు ఒక పాప ఉంది మా వేరే అక్క ఒక వేరే పాప్ వేరే అక్కుంది వాళ్లు నిక్ జేస్సరు నువ్వు వాళ్ళకి జేయొచ్చు నువ్ మాట్లాడతా అంటే
వాల్తొ నేనేమని మాట్
జస్ట్ నార్మల్ గనే మాట్లాడు బాగా మాట్ తార్లే వాళ్ళు కుడ మాట్లాడెకేమో
శుద్దాం లె ఇది కంప్లీట్ అవ్వనీ
ఆ
మ్
మావి ఇప్పటికి సిక్స్ కంప్లీట్ అయినాయ్
చేసావూ సడ్మిట్ చేయాల్సింది నువ్వే కదా నీను కాదు కదా
ఇప్పుడు నేను నీక్ ఫస్ట్ నేను నీకు కాల్ చేస్తున్నా నేను సబ్మిట్ చేస్తున్నా
అవును కాని నాకు ఇక్కడ ఏం పడుతుందంటే ఇందాక టెన్ మినట్స్ ఫార్టి టూ చ మాట్లాడం కద్ నాకు ఇప్పుడు అదే పడుతుంది ఇందాకా మాట్లాడిన్ టైమింగే పడుతుంది
ఇప్ప్
ఆ ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడ్తు తున్నాంగదా
ఆ
టైమింగ్ పడ్డ్
హలో హలో
ఆ
అదీ నువ్ కాల్ చేస్తున్నావ్ నువ్వు నేను కా నేను కాల్ చేసిననుకో నేను సబ్మిట్ చేస్తానువవు కాల్ చేస్తే నువ్వు సబ్మిట్ చేస్తావు ఒకేళ నేను నేను చే వచ్చినప్పుడు కూడా నీ పడిందనుకో సబ్మిట్ చేయమనీ నవ్వు సబ్మిట్ చేసే అంతే కదా అప్పుడు ఒక కాల్ అయిపోయినట్టే కదా
ఇప్పుడు అలాగా నేను చెప్పేది ఇందాక మనం టెన్ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడాను కదా
అవును
నెంబరింగ్ నాకు అట్టే ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెంబరింగ్ పడ్డంలా నోటిఫికేషన్స్ లో వస్తుంది నెంబరింగ్
ఆ అదంతే నేను సబ్మిట్ చేసేసున్నా నెట్వర్క్ ప్రాబ్లం ఏదైనా ఉండుండచ్చు ఇప్పుటికి త్రీ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ మాట్లాడునామ్ మనము
అవును అది నాకు నోటిఫికేషన్స్ లో చూపిస్తుంది
ఆ
కానీ నీ నేమ్ కింద చూపిచాలి కదా అక్కడ మాత్రం టె మనిట్స్ ఫార్టీ టూ సెకండ్స్ అని చు కనిపిస్తుంది
ఆహా ఏమో అయితే ఇంతకు ముందు బాగా మాట్లాడిందేమన్నా చూపిస్తుందేమో
ఇంతకు ముందు మాట్లాడిందే అది ఇప్పుడు మాట్లా మాట్లాడింది కాదు
ఆ నే నేను టెన్ మినిట్స్ అవ్వంగా నేను కట్ చేస్తాలే నీకు అప్పుడు మళ్ళీ చూపిస్తోంది సబ్మిట్ అంతే
సరే
ఆ
ఇప్పుడు లేద శృతి వాళ్ళు లేరా లేర సు శృతి వాళ్ళ రూమ్ లో ఉన్న
వాళ్ళ మా రూమ్ లో ఉన్నారు నేను ఇ సైడ్ నాగలక్ష్మి వాళ్ళ రూమ్ పక్కన ఖాళీ రూమ్ ఉంది చూడు
ఆ
అక్కడ కూర్చున్న ఫ్యాన్ వేసున్నారు
ఫ్యాన్ బిగిచార ఆడ
బిగి ఒక రూమ్ లో స్టడీ రూమ్ లో ఆ ఆ ట్రయాంగిల్ రూమ్ లో కూడా ఫ్యాన్ బిగిచున్నారు ఇ మా రూ పక్కన కాలి రూమ్ ఉన్నింలే
ఆ
ట్రియాంగిల్ రూమ్ పక్క ఆ రూమ్ లోబిగుచ్చు న్నారు డోర్స్ విన్ అన్ని బిగిచా
ఇప్పుడు సోలార్ పెట్టారు సోర సోలార్ దీని యూజ్ చేస్త న్నారు
అసల్ సోలార్ ఎందుకు వేస్ట్ అది పెట్టి
కష్ట పెట్టారు అంతేనా
పెట్టారంతే ఏం కనెక్షన్స్ ఇలా పవర్ పోయినా కూడా పోద్ది మొత్తం పోద్ది క్యాంపస్ అంతా
జస్ట్ పెద్ద తక్షణేమి ఇవ్వలేదానను
కక్సి ఏమో కానీ ఆది పెట్టిన
నేను అనుకుంటున్నా దీనికి ఏమ మన మన కాలేజ్ మన్నా ఇచ్చారేమో
ఏ కాలేజ్ లో కూడా ఒకవళ సోలార్ పోతే ఏదో ఒకళ లైట్ ఆఫీస్ రూమ్ల తప్ప ఎక్కడా ఆఫీస్ రూమ్ ఆఫీస్ రూమ్ కి ముందు నుంచి జనరేటర్ ఉంది ఇ పవర్ పోతే
ఆ జనరేటర్ తీసేసి సోలార్ బెట్ ట్టారేమో అని నేను అంటున్నాను
ఏ కానీ ఆ సోలార్ పెట్టినప్పుడు నుంచి ఏదైనా రూమ్ లో హీటర్ గానీ కెటిల్ గానీ పెడితే కరెంట్ పోయేది మాఫ్ ఫ్లోర్ నుంచి ఇ సైడ్ అంతా ఇప్పుడు ఇప్పుడు ఏ రూమ్ లో పెట్టిన పోదు హీటర్ గాని కెటిల్ గాని ఇటు సైడ్
అది బచారేముళ
వోల్టేజ్ ఎక్కువ రావడానికికట్టే మన బిగించున్నారుమ్ అనుకుంటు
వోల్టేజ్ ఎందుకు వస్తా అది ఓహో ఇది పెట్టినప్పుడు ఎక్కువ పవర్ రాకుండా బిగచుంటారంటావా
ఆ ఎక్కువ పవర్ రాకుండా తక్కువ పవర్ రాకుండా
తక్కువ పవరేం రాదు ఇది పెడితే
అంటే ముందు తక్కువ పవరే కదా తక్కువ పవర్ ఉండడం వల్లే కదా ఇప్పుడు హీటర్ పెడితే మైన్ పడిపోతాను
అవును
ఇప్పుడు అది సోలార్ పెట్టినప్పుడు నుంచి కింద కావ వాళ్ళ రూమ్ లో హీటర్ పెడితే పడిపోట్లే కరెంట్
ఇంతే కాదు పైైన నేనున్నా చూడు రూమ్ లో నేను ఉండే రూమ్ లో బట్ న్నాగానే పోతుది
ఆ ఇప్పుడేం బోట్ల ఆడగాని పవరు నువ్వు కెట్టిల్ పెెట్టు హీటర్ పెట్టు ఏం బోట్లే
కెటిల్ కి పోయేది లేదు కాగానీ హీటర్ కి పోయేది
ఇప్పుడేం బోట్ల
సర్లే అద ఒక బెనిఫిట్ దామ్బల్ంత
ఉ బెనిఫిట్ నను అసలేంద కూడా ఎప్పుడు ఉండ అా
ఏమ ఎకునా
నేను కూడా రూమ్ లో కూడా ఎక్కువ ఉండట్లేదు అన్న మేఘనా కాదు
ఆ పిల్ల మీరు మా కాదు కదా అ మరి
ఆమితోనే కదా ఇప్పుడు మెస్కి అంతా
ఫస్ట్ నుంచి ఎవరితో వెళ్తున్నావు
ఫస్ట్ నుంచి ఒకదాన్నే పోతాను నిన్న వాళ్ళు మాట్లాడకపోయినప్పుడు అంతా
ఆ
ఆ ఇప్పుడు మేఘనాతో కూడా వాళ్ళ రూమ్ వాళ్ళు మాట్లాడట్లేదు కదా
వాళ్ళ రూమ్ వాళ్ళ ఎవరు జయశ్రీ
లత చాదనీ శృతి
చాందిని కూడా మాట్లాడడం లేదా
చాందని మొన్న అన్నటి నుంచి మాట్లాడుతుంది సండే రోజు నుంచి
జయశ్రీ
మాట్లాడట్లే.
లత
ఆహా!
మా అ పిల్ల ఒక్కటే బెంచ్ లో ఎట కూర్చుంటుంది.
ఎందుకు ఇప్పుడు నేను ఉంటున్నా నేను ఉంటాన్నా రూమ్ లో సెవెన్ మెంబర్స్ మాట్లాడేప్పుడు, నేను ఒకదాన్నే.
హాస్టల్లో కాదు.
రూమ్ కాలేజ్లుమున్నా, అయ్యమే పాటికి అయ్యమే ఉంటది. వెనకాల మాట్లాడుతా ఉంటది. ఫోన్ చూసుకుంటది, నోట్స్‌లు రాసుకుంటది. అయ్యమీకేం చెప్పు ఉప్. ఇంకా రూమ్‌లో ఫోన్ చూసుకుంటా, సాంగ్స్ వింటా. పెట్టుకొని నిద్రపోయి, ఇంక మెస్కి నాతో వచ్చింది, మెస్కి పిల్స్. తం బోతా
ఆ
ఉమ్
ఆ ఇప్పుడూ. మా బెంచ్‌లో కావ్య తప్ప నాతో మధ్యలో ఆ పిల్ల మాట్లాడదు.
ఆ
కానీ నాకు మధ్యలో పిల్ల మాట్లాడకపోతే, కొంచెం ఆ ఆడుండే పిల్లతో మాట్లాడాలి, ఈ పిల్లతో మాట్లాడలేనే అని అనిపిస్తాది గదా.
ఆ
ఆ టైమ్ లేకుండా బెంచ్‌కి ఇద్దరం కూర్చొని, ఆ పిల్లు. ఒక్కటే
అంత ఎందుకు, మాతో నాతో మోని, రాజు మాట్లాడినప్పుడు నేను ఒక్కదాని కూర్చోలే. బెంచ్ లో
వాళ్లు ఎప్, ఇది ఎప్పుడు జరిగిందే?
ఓ నాగళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత త్రీ వన్ రిజల్ట్ వచ్చిన త టూ టూ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ వంద, నాయనమ్మ ఇట అనేసిందని జెప్పి. హలో!
చెప్పావు గానీ, మాట్లాడ్దాంలా అని చెప్పలే నువ్వు.
అప్పుడు వాళ్లు మాట్లాడడం మానేస్తున్నారు.
ఆహా
మళ్లీ బెంచ్‌లో కూర్చున్నప్పుడు రాజీ మాట్లాడ్తా ఉండింది చూసి, ఏమంటే ఏమన్నట్టు, మార్నింగ్ మాట్లాడు. ఉండుడింది. మళ్లీ కాగ్నసి రికార్డు కోసం, ఏదో రికార్డు కోసం వచ్చి మాట్లాడింది. ఆ నిన్ను కేరింగ్ ఎట్ట చేస్తానో, ఇగ్నోర్ కూడా అట్టే చేస్తా, తెలుసా?
ఏమో, తెలీదు. దాన్ని నేను ఎప్పుడూ చూడల. అది నా దాకా ఎప్పుడూ రాల.
ఆ నిజం, నేన్ నేన్ అట్ల. నేను తెలుసా, కేరింగ్ జేస్తే ఎంత బాగ్ జూస్ చసుకుంటా అంత బాగుంటాను వన్స్ వన్స్ ఇగ్నోర్ చేసే కూడా అట్టే ఉంటది మొహం కూడా చూడంను నేను పక్కన ఏడ్చి ఏమన్నా అయిపోనేవాళ్ళు
ఆ
అట్టనే ఉంటాముొన్న ఏదో విషయంలో బాగా వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయంలో నేను పట్టి పట్నట్టు కూడా నా పాడికి నేను ఫోన్ చేసుకుంటా నా పాడికి నేను నిండిపోయినా
ఆహా
అట్లీస్ట్ వద్దు వన్స్ వద్దు అనుకుంటే అసలు పట్టించుకోని ఆ విషయాన్ని మైండ్ లో నుంచే తీసేస్తా
రూమ్స్ లో పెయింట్ అయ్యసారు ఇప్పుడు
ఇంకా ఏలాేస్త స్తారంట బయట ఎంకా ఎలాసలు యారు
మరి ఎందుకు మె నేది పిచ్చేస్తున్నామ
మెస్సు తీపి ఏపిస్తున్నారంట ఇంక వీళ్ళు బట్టలు ఆరేస్తున్నారుర అనేసి ఏపిలేదంట
బట్టలు ఇప్పుడు ఒక రూమ్ లో ఎంత మంది నేస్తే బట్టల క్కడికి బందే కదా
అవును నా అయితే ఇన్ని బట్టలు ఉన్నా తెలుసా రోజు ఒకరు పోతే ఒకరు
న్నా
కాదు మొన్న మొన్నొతుద్దామంటే బాగా పర్వన ఉన్నారా నేను ఉతుకుదామంటే ఆమె సూసి ఉతికింది బాగా ఉతికింది ఈ రోజు బ పర్వి ఉతికింది ఇంక నేనే ఎప్పుడు ఉ అసలు బట్టలు నేను సండే ఉతుకినా బట్టలు సరే టైం అయిందా అమ్మతో మాట్లాడేసి మళ్ళీ మెసేజ్ చేస్తా
ఆ సరే
అడ ఫైవ్ ఇచ్చెయ్ రేటింగ్